ఎన్నో క్యూషన్ కి వచ్చావు ఉప్పుడు
సిక్స్త్ క్యూస్షన్
పొద్దున్న ఎప్పుడు తొమ్మిదింటికి మొదలెట్టాను పోత
నేను ఎమిదిన్నరకు మోదలెట్ట
నేను పావుతక్కువ తొమ్మిది ఇంటికి మొదలలెట్టిన పదో క్యూస్షన్ వచ్చాను
హా సుపరు
నైట్ ఆల్రెడి ఫైవ్ క్యూస్షన్ రాస
ఆ
వదిలేసానని చెప్పానుగా రాయలేక అదే రెండు బుక్లు కూడా కంప్లీట్ అవ్వల కానీ బాగోదని రెండు బుక్కులు రాసా అని చెప్తున్నాను
నేను ఇంకా పొద్దున లే పది క్యూస్షన్ రాసేసావా అనుకుంటున్నాను
లేదు కానీ నిన్న మొన్న మాత్రం చాలా స్పీడ్గా రాస్తానే ఒక బుక్ అయిపోయింది తెలుసా ఒక బుక్ అయిపోయి రెండు బుక్ మొదలెట్టేసే దాన్ని నే అన్నం తినే టైం కి ఆ రెండు రోజలు మరి ఏమై దో ఏంటో ఆ దాని ఏమన్నా వచ్చినయి అంటావా
ఎవరివి
ఆ పొట్టిదని ఏమన్నా వచ్చినయి అంటావా నాకు
ఏమో ఆ ఈ మధ్య మేము అదే తననీ చూసి చాలా ఇన్స్పైర్ అయిపోతున్నాం కదా
ఆ మోటివేషన్ మాలుగా కాదు తెగ ఇచ్చేతుంది
ఇంగ
నేను చెప్పినట్టు రాతున్నావా నువ్వు లేదంటే ముద్దు బిడ్డలాగా రా ఎల్లిపోతున్నావ
లేదు అలాగే రాస్తున్న
మనం ఎంత్రాసినా మనకు మాత్రం క్రెడిట్ రాదు
ఆ ఇచ్చినట్టేలే ఎప్పుడన్నగా ఏంటి తిట్టిచ్చుకోవడమే ఎక్కువ మనం
ఇది నిజము అమ్మ
ఉహు
నే ఉంటాడు లాపోతే మరి దారుణమే నా ముందే అంత మాటికి ఎవరన్నా వచ్చారను ఏదోటి చేసిన వాళ్ళు నా ముందే కనపడతారే సారు ఇందు ఈ అమ్మ ఈ అమ్యిలనా రాతవ నువ్ కూడాడా రెండ్ సైడ్లు కొట్టేత్తవ లైను ఆ అంటాడు మొన్నప్పుడేమో సగానికి పేజు సగానికి కొట్టినమ్మాయి వచ్చింది మొన్నేమో రెండు సైడ్లు కొట్టే అమ్మాయి వచ్చింది కావాలని నా ముందు చెప్తారు నేను అది చేయకూడదని
నువ్వు ఇంకా అది కొంచెం జాగ్రత్త పడతావ అని
మరి మరి కావాలని చెప్ అక్క తెలుసా కావాలని మనం అలా చేయకుండా ఉంటాం మనల్ని భయపెడతాకు కొంత అలాన అలా అంట్ తరు
ఆవును
ఇలాంటి ట్రిక్స్ ఏదో ఒకసారి వర్కౌట్ అయితాయి అంత మాటకినా
ఆ మనకు అసలు వర్కౌట్ అవ్వాలి చేద్దాం అన్నా గాని ఏంటి మన మనసు ఒప్పుకోదు
నిజంగా ఆ ఇగో మొన్నడి వరకు రాసేటప్పుడు నా కోసం రాసుకునే దాని బుక్ వదిలేద్దామన్న మనస్ చీల్ గని ఇగ నీటిగా రాసుకోవాలి అలా రాసుకోవాలి ఇలా రాసుకోవాలని ఇంకా అయ్యన్నీ అయ్యేసరికి చిరాకోచ్చేసింది ఇంకా నాకమ్మ
అంటే అంత భాగా అసితే ఆ అక్క నన్ను తిడుతదా అని చెప్పి ఇంక తర్వాత నుంచి ఆ సరేలే మనం చూసి ఇన్స్పైర్ అవ్వడమే బెటర్ ఇళ్లకి అనుకున్నాను
నిజంగా ఏమన్నా ఉంటే క్రెడిట్ మొత్తం దానికి ఇచ్చేయ్యలి మీ బు మీ ముద్దుల బిడ్డే మాకు నేర్పిచ్చింది ఇలాగని
హవును కానీ నేను వెళ్ళినప్పుడు మాత్రం కు ఎప్పుడు ఎవరు కనపడలేదు తిట్టిచుకునే వాళ్ళు
ఇంగ వెళ్ళినప్పుడు ఎప్పుడుంటారు నేను వెళ్ళినానుకో ఇప్పుడేన్నో ఉంటారమ్మా ఎవరో ఒకలుంటారు
హుమ్
ఆ చేస్తది నిన్న అది బిర్యానీ రెసిపీ చెప్పింది ఎంత దారుణంగా చెప్పిం దే అసలా
ఎవరు పోట్టి దా
కాదు షోరూమ్దిి మొన్న మొన్న చెప్పింది
ఆ నిన్ను అడిగిందమ్మా నేను ఎప్పుడు ఫోన్ చేసినా అదే బిర్యానీ రెసిపీ చెప్పు లేకపోతే ఏదన్నా క కరీ రెసిపి చెప్పు అని చెప్పి మాట్డడ్తంది
అంటే నీ దగ్గర కపీ కొట్టి నా దగ్గర పేస్ట్ చేసినట్టుంది అది
ఇప్పుడు చెప్పు చెప్పు అంటదే బాబో అని ఇదిగో ఇదే బిర్యానీ రెసిపీ చెప్పు ఇది చెప్పు అంటది
బానే ఉంది నేను దానికి పులిహోర రెసిపీ చెప్పాను చెప్తుంటే మళ్ళీ పూర్తిగా ఇందే మధ్యలో వాగుతుంది
ఆ
సరిగాయిందు అందులో మళ్ళీ ని ఏంటి కామెడీ చేస్తుంది వరస్ట్ కామెడి ఆసలాచ్చ నవ్వలేక సావాల్ నవ్వాలా వద్దా అన్నట్టు నవ్వాలి
మ్ హు సర్లే నేనే ఏంటి ముందు వాట్సాప్ లో చేతుంటే మీరు అందరు అలాగే అనేవరు
అది పర్వాలేదే బాబు ఇది మరి దారుణంగాను ఏ అదే ఎట్టాల ఇది ఎట్టకూడదా ఇది ఎడితే ఏమైందంట ఆ నువ్వు స్టవ్ వెలికిచ్చలేదు ఇంకెన్ ఎలాంటి చెప్పాలన్న మూడ ఉత్సాహం అన్ని చచ్చిపోతాయి నాకు దెబ్బకి
మ్ అవును ఎంతసేపు ఏంటి మా కుక్క పేరు మర్చిపోయ అంటాందమ్మా జాకి జాకి అంటే
అది నేన్న ఏదో చెప్పిందే పేరు నేను రోజుకి వందసార్లు అడుగుతాను కదా
మ్ జాకి ఏం చేస్తుంది అని నువ్వు అడుగుతావ్ కాదె
అవును రోజుకు వందసార్లు అడుగుతనే మర్చిపోయాను నేను మొన్న అది జాకిీ జాకి అన్న కూడా గుర్ ర్త్తు కురాలేదు తెల్సా
మ్ అదే ఆ నిను ఆ పెరు కదాన్ చెప్ వాదిచ్చేతుంది నాతోని అని అంటుంది
అవునవును అది పెరు పాల్ కూడా దాని వాయి జాకీ అని కొత్తగా అనిపించే ఆ వార్డ్ నాకు కొత్త పదంల అనిపిచింది
ఆ
ఓదు దాని పేరు మచ్చిపోయిన అది పిలువడం వాళ్ల ఫీలవద్దు అని చెప్పు జాగీదనే
ఫీల్ అవ్వదులే కానీ జాకి జ కాకి వు రా అని పిలికితే ఎక్కడున్నా వచ్చేది
ఉన్నాయి మనసురేట్ పట్టుకోరు అని చెప్పు ఎలాండి మాములే చాలా మర్చిపోతారని చెప్పు
ఉ
ఇ
సరే లేే
మళ్ళీ నువ్వు డైట్ ఫాలో అవ్వాలి దానికి ఎగ్స్ తేవాలి అప్పుడు దాకా అంతేనమ్మా దాని డైటింగ్ మిస్ అయిపోతుంది నీ వల్ల దాన్ని
ఆ దందు అంయిటైనా నేను ఎగ్స్ తెచ్చుకుం అంటే నాదే సాగం తినేస్తుందని చెప్పి ఏంటి తీసుకోవడం కూడా మానేసాను
చూసావా నీ వాళ్ళ దాని డైటింగ్ మిస్ అయిపోయింది చూడు ఇప్పుడు ఫిట్నెస్ పోతది
దాని ఫిట్నెస్ ఏం తగ్గదో ఏంటి ఒక్కొక్కసారి మా అన్నయ్య తేస్తాడు మా డాడీ తేస్తారు దానికి బిస్కెట్లు గుడ్లు తక్కువేము ఉండవు
ఉ బానేదంటుంది అయితే
అవునా మా ఏంటి నాకు తినడానికి తేకపోయినా దానికి మాత్రం బిస్కెట్ బ్యాకెట్ వచ్చేది ఎక్కడున్నా సరే
ఇల్ కాదే ఇంతకి ఏమైందో ఫోన్ నాకు అర్థం కాలేదు మొన్న చెప్పు ఇంటర్నేషనల్ నెంబర్ అంటున్నావు ఏంటి ఏ
అదే మా అన్నయ్య అండు పోస్ట్ పెయిడ్ బిల్లు కట్టుకుంటావా అన్నాడు నాకు పోస్ట్ పెయిడ్ బిల్ అంటే నాకు ఏం అర్ధం అవుద్ది మనం ఏమన్నా రీఛార్జ్ చేసుకోవడమే తెలుసు మనక్ కర్తమానం రా
పోస్ట్ పెయిడ్ అంటే తర్వాత కట్టుకోవడమే
ఆ తర్వాత కట్టుకోవాలి ఏంటి మాములుగా నాకు ఇంత అని కూడా చెప్పలేదే ఆరు వందలు కట్టుకో కోవాలి ఇంత అవుతాయి అని కూడా నాకు చెప్పలేదు ఆ పోస్ట్ పెయిడ్ బిల్లు కట్టుకుంటావా లేకపోతే సిమ్ తీసుకొను మాములుగా అక్కడికెళ్ళి తీసుకుందామా అన్నట్టు అడిగాడు ఆ సరే నేనేమనుకున్నా ఎప్పుడు గుడికెట్టినప్పుడు జియో అయితే ఇలా తీసుకోవచ్చా అని చెప్పి సరే జియోకి తీసుకుందాం వెళ్ళి ఆ నంబ్ నా నెంబర్ మీద ఆన్ జెప్ప అనుకున్నాను
హూ
ఓనా నా నెంబర్ కావాలంటన్నా ఇంతకి ఏంటి అక్కడికెళ్ళాక గంట సేపు గోడుకు దగ్గర వెయిట్ చేసి అసలే బుక్స్ దగ్గర లేట్ అయిందంట అక్కడ ఇంకా లేట్ అయిపోయింది వెయిట్ చేసి ఆడు మళ్ళీ ఫోటో కూడా తీసుకున్నాడు ఆధార్ కార్డు కూడా తీసుకున్నాడు అయినా సరే తర్వాత లాస్ట్ తీక్ కొత్త నెంబర్ చూపిత్తున్నాను నాకు ఈ నెంబర్ బాగుందా అని చెప్పి అప్పటి దాక తెలియదు నాకు కొత్త నెంబర్ తీసుకు ఉన్నాం అన్ జేప్పి అదేంటండి నా కొత్త నెంబర్ వద్దు ఎప్పడు నుం చీ ఈ నెంబర్ బీ నెంబరే కావలంట కద మరి నుపో నువ్వు వద్దున్నావ్ కదా పోస్ట్ పెయిడ్ బిల్ అంటే నేను ముందే చెప్పాను కదా అంటన్న నాకేం అర్ధం అవ్వుది ఈ నెంబర్ కాదు కొత్త నెంబరు అని చెప్తే నాకు అర్థం అవ్వుద్ది గాని
అవును గదా నేను ఇంకా ఆ బిల్ అంటే డబ్బులు తర్వాత కట్టు క్కలేమో అన్నట్టు అర్థమైంది నాకు ఉఫ్
హు హు మళ్ళీ ఏంటి మళ్ళీ నిన్న మళ్ళీ అడుగుతున్నాను అన్నయ రీఛార్జ్ చేసి ఇదిగో చ ఛ మాములుగా ఇంటి దగ్గర అవుతదా అన్నాను అయితే పోస్ట్ బేడ్ బిల్ చేసేస్తవా అరువందాలు ఉన్నాయి కదా అని చెప్పి సరే ఇంటికి వెళ్ళాక చేస్తా స్తాను అన్నాడు మళ్ళీ ఏమైందో మళ్ళీ నేను పదిసార్లు అడుగుతున్నాని ఇప్పుడు ఇది కరక్ట్ నా కొర్చ్చు నెల కూడా వచ్చెద్దా అంటే ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఉహు అంటే
కొనీ మళ్ళీ ఆ గొడుగు దగ్గరికి వెళ్ళి అదే పెట్టుకుంటారు కదా వాళ్ళు ఉహు అక్కడికి వెళ్ళి నీ నెంబర్ నువ్వు తీసేసుకోవాలి ఏ అని అంనినడు ఇప్పుడు అర్థమయ్యేల చెప్పడండి సార్లు అడితే కానీ నాకు అర్థం అవ్వలేదుమ్మ మా అన్నయ్య చెప్పేది
ఉహు బానే ఉంది ఇంత్ ఇంతకి నెలకు ఆరువందలు అవుతాయి నీకు ఓ రీచార్జ్ చేసుకోవడానికి అది కూడా ఒక నెల అది కూడా వన్ పాయింట్ ఫైవ్ జీబియా
ఆ ఇది ఎక్కువే అనుకుంటా రోజ అంతా వస్తుంది అన్లిమిటెడ్
ఉ హు
ఆ కానీ ఏంటి తీపిచ్చుకు ఇప్పుడు తీపిచ్చుకోవడానికి నేను ఇప్పుడు కట్టుకోవాలి ఈ బిల్ కట్టేసుకొని నేను మళ్ళీ మామూలు చేసుకోవాలన్నమాట ఇది
ఆహా అంటే ఇంకా త్రీహండ్రెడ్ రీచార్జ్కి తెచ్చుకోవాల ముందు ఇది కట్టేసుకుని
ఆ ఈ బిల్లు కట్టేసుకొని ఆరువందల యాభై రూపాయలు కట్టేసుకొని దె తర్వాత నేను ఏంట్ అక్కడికి వెళ్ళి జియో నా నెంబర్ తీసేసుకొని తర్వాత నుంచి మామూలుగా మూడు వందలు ఏసుకోవచ్చు
పెద్ద పనే ఉందా అదేదో పది రూపాయలకే ఊరి ఉత్తి సిమ్ల్ ఇస్తాడు చూడా ఆ సిమ్ల్ తీసుకు అందులో మూడుంద బ్యాలెస్ వేకుని అది వాడుకుంటాం బస్ట్ మమో రెండి సిమ్లు ఉంటాయి క ఫోన్ లో
మళ్ళీ ఈ నంబర్ పోదుగా ఈ నెంబర్ మళ్ళీ అత్తమారి చూపించుకోవాలంటే ఎలాగే రెండు నెంబర్లు వేసుకోవాల ఏంటి నేను
లేద ఒక సిమ్ లో బ్యాలెన్స్ వేసుకుంటే చాలు నెట్ వొచ్చేతది
నెట్ వస్తుదిలే ఈ నెంబరు వర్కింగ్ లో ఉండాలి కదా
ఉ కానీ మూడు నెలల్లో ఒకసార అన్న ఇయ్యాలంట లేదంటే మూడు నెలల తర్వాత డెడ్ అయిపోది
ఆ
పెద్ద కష్టమే వచ్చింది అయితేనా ఉందుకయందా
హాయ్ నా సిమ్పు తెచ్చుకోవాలంటే ఎంత కష్టలు పడాలండి ఇప్పుడు తెలిసి వ మ ఏ ట్టెళ్ళ పని చెత్తడా తెలుసు అక్కడే మాత్రను అలాగే చెప్ున్నాడు చెడు చెతున్నారు నాకేం అర్థం అవద్ది ఇందుకే కొత్త నెంబరు చూసాక అర్థంమయంది
మీ అన్నకి చెప్పైతే అన్నయ అదేదో చేయించేయడి అని చెప్పపోయామా మరి
చెప్పాను ఇప్పుడు అయినా డబ్బులు కూడా మొత్తం స మన ఏగిరిపోయయి కరెంటు బిల్ క వెళ్ళిపోయాయిని నిన్న మొన్న వచ్చాడంట సరే నా దగ్గర ఉన్నా అయ్యో మీకు చూపిచ్చనని
అయ్యో ఎంత కష్టం వచ్చింది. వచ్చినవి వచ్చినట్టు వెళ్ళిపోతున్నాయి. దానికి ఎంత వచ్చినయి అనుకున్నావూ నాలుగు వేల రెండు వందలు ఇచ్చాడంట
ఉహ్ ఆ
అందులో నాలుగు వేలు అయిపోయినాయంట రెండు వందలు ఉన్నాయంట
హ్ మ
ఎందుకు తీసుకున్నానో తెలుత్తలేదే అంటుంది. అప్పు ఏ అప్పు చేసి కోంది కదా మరి పట్టిలు అల్ల అమ్మకి
అప్పు చేసిందా నేను ఇంకా అన్ని డబ్బులు కలెక్ట్ చేసుకున్నద అనుకున్నా
కొంచెం దాని డబ్బులు దాచుకున్నాయి. అని కొంచెం ఏమో ఎవరినో అడిగిందంట అమౌంట్ నాకేమో ఎంత వెయ్యి
అ
ఆ